సే కరెక్టే చేసినమ్మా ఆహ్ కరెక్టే కద్నే ఈ చెప్ ఏం చేస్తున్నావ్
నేన్ బయట కూర్చున్న
బానే ఉన్నట్టుందిగా పిల్లలు బానే ఆడుకుంటూరు.
ఉంటారు బానే పది మంది దాకా
అవునా ట్టిగా మాట్లాడమ్మా
వినిపించట్లే
ఆ గిట్ట కొంచెం వాయిస్లు గట్టిగా
అ
చెప్పు చెప్పు వినపడుతుంది.
చెప్పాలి నువ్వె
అవునా ఇంకేంటి విష్
ఏంటి విశేషాలు మరి నెక్స్ట్ ఏం చేస్తున్నారు. మీరు కోచింగే తర్వాత రా మళ్ళీ ఏమ్ లే కోచింగ్ తీసుకోవాలి. ఏదైనా జాబ్ అస్
ఎన్ని రోజు, ఎన్ని మంత్స్, కోచింగ్
ఉంటది. సిక్స్ ఉంటది.
నువ్వేంత తీసుకుంటున్నావ్.
త్రీ మంత్స్
త్రీ మంత్స్ కోచింగా
ఆ
అహా ఎక్కనైనా జాబ్ లేదంటేమ్ చనుతో
అ ఇక్కడ ఉండి బాంగూళూరులో పోయే ద్ కి ఆడుకిపోతున్నాం
మ్మ్ కొంచం పక్కకు రా అబ్బా ఇవా నేను నూనె అయ్యా అనక ఆ ఓకే చెప్పు చెప్పు ఏదో ఒకటి చెప్ప రాదమ్మ తే ఆదేపుడొచి నా కసలే బాలేదా ఆమాటంటాది కు దిరిందా నా కియానన్న నేను కాదు ఇప్పుడు ఎంటి కలకి అమ్ముతారు చూడు గిన్నలు గిలాసలు ఆ ఆ వచ్చింది అనమాట గిన్నెలకి చి ల ఎంటకలకి మార్నింగే మార్నింగ్ వస్సరు ఈవినింగ్ వస్సారు ఈవినింగ్ కొన్ని మా సైడ్ సల్లనే ఉంది ఇప్పుడు
మ్మ్ చల్లగానే ఉంది అందుకనే వచ్చింది
మా సైడ్ కూడా ఎక్కువ మార్నింగ్ వస్తారు ఈవినింగ్ ఏం రాదు ఈ రోజు వచ్చింది. మార్నింగ్ ఎండ కొడుతున్నట్టుంది ఈవెనింగ్ వస్సద ఓన్లీ ఇప్పుడేనా మీ మా సైడ్ ఇప్పుడు లైట్గా కొడుతుంది కొంచం ఆ మబ్బులెండానే కొడుతుంది ఉమ్
ఏంటి
చెప్పాలి ఆ చెప్పు చెప్పు మీకు బాగా టైం పాస్ అయితట్టుంది గా గద్దలు బాగానే మొత్తుకుంటురు గ్రేట్ ఏ మా కే బోరు కొడతాది ఎవరులేక త ఎంకాదు ఆహా ఆళ్ళందరూ ఓన్లీ మా తమ్ముడు ఇంకో తమ్ముడు ఇప్పుడు మా పెద్ద బాబాయ్ కొడుకు వాళ్ళు వస్తేనే నాకాడికోస్తారు లేకపోతే రారు మస్తు తెలివి కల్లోళ్ళు ఇప్పుడున్న గద్దలు లేరు వాళ్ళు వాళ్ళ అమ్మమ్మోళ్ళింటికి పెయిరు హ్మ్ ఇంగా ఇప్పుడు రేపన్న ఈరోజు మా పెద్ద బాబా యి వాళ్ళగా కొడుకొస్ స్తడు మళ్ళా సిక్స్ కి మా తమ్ముడు వస్తారు ఇంగా అప్పుడొస్తారు మా ఇంటికి గ నేనుంటే రారు తక్కువ తక్కువొళ్ళు కాదు
అమ్మో ఇప్పుడు ఆయిన చిన్నపిల్లలకు చాలా తెలివి ఉందిలే చాలా తెలివ తెలివ చిన్నపుడు అంత తెలివి కూడా లేదు మాకైత ఆ ఇప్పుడు చిన్నపిల్లలై బాగుంది ఎం చె ఏ మన్న పడ
అస్సలే మొత్తం వే వేరఅల్ల చదువు వావ్ కొండ్రోలు మా తమ్ముల మా చెల్లెళయి తెలివి ని చూస్తే షాక్ అయి షేక్ అయితే నేనయితే
అట్లే ఉంటరు
పోతే నన్నా నిజంగా తెలుసా ఆ గద్దలు మాట్లాడే మాటలకి షాకే దాది చెప్పు నువ్వే ఆడవసిప్పుడు ఎప్పుడు ఆడలేదా ఉహు నేను గుడ అప్పుడు చి చిన్నప్పుడు బాగా ఆడేది. మీరు పావులాట అట్లాంటివి ఆడి ఎంత పావులాట పావులాట మేఘాలయలోనే ఎక్కువ ఫ్రెండ్స్ తంతులే రా అమ్మాయిలు తక్కువ అయినా అసలు నువ్ చిన్నప్పుడు ఏం ఆడినవ్ పోవే మంటేనా దతురు దతుంది మూడు ద కొకు దతు పేట్ ఆడతారు ఆహా మేమైతే మస్త్ ఆడినం. పావులాట ఒకప్పుడు పావులాట నేను ఎయిత్ క్లాస్ వరకు ఆడినా పావులాట అట్ట ఆడినం చీరలు కట్టుకునేది ఆడేది చీరలు ఆట ఆ చీరలాట ఆడేది పావులాట ఆడేది మళ్ళా అందరం డోప్ప ఇంకా
ఇది అన్నీ
అన్నీ వెేంటి రాళ్ళని మధ్యలో పెట్టి ఒక బాల్ తో ఆడుతుండే
లింగోచ్ మేము కూడా ఆడేది లింగోచ్ ఆడేది నేను అయితే మస్సు ఆడేది బేరం అయితుంది ఇడ ఇంటికల్లి మాయి ఏ ఇంటికల్ ఏమున్నాయ మరి హ్మ్ అదే నాపది టింకా మరి మళ్ళా అయితలేదు ఏమైనా నవుతునవు మకుంద ఊహూ ఏ రెడు నళాట్ట అ మెస్మ డ్స్ ఉన్నావా ఖర్చుమేగా బయట స్టెప్స్ మీదనా స్టెప్స్ ఉన్నాయా ఊహూ వాటర్ సౌండ్ అది
ఆ
ఓహో ఇంకా మరి
నాటి రపు వాటర్ని పెట్టినాను చెప్పాలి నువ్వే
నువుజప్ప మ నేనే చెప్తున్నా నువ్వ ఏం చెప్తా లేవు
ఆ నేనే చెప్తాను నువ్వే మాట్లాడట్లేదు
నేను మాట్లాడుతానే ఉన్నాలను నువ్వవు చెప్తలేవ్
ఆ ఓపన్ పీజీ చేయకపోయినా ఆన్లైన్ క్లాసెస్ చేయనా అగా
పోయంది ఇంట్రెస్ట్ పోయంది
ఆహ జార్త ఒప్పు అట్ సైడ్ నుంచి కూర్చోప్పు ఓమ్మా జరతావ అమ్మ ఆల్రెడీ పడ్డావు నువ్వు
అ ప్రశాంతంగా తిని వతున్నాంతే సా లైఫ్ సుఖం ఆ ఆడి
ఓకే
సరేలే మరి
బాయ్ బాయ్
ఆ బాయ్